ఏం లేద్ ఇప్పుడే ఫేస్ వాష్ జెస్
హ్మ్ అయిపోయినయా పనలు శెత్త నేను పోయి
ఏం చేస్తున్నంట మీరు
ఏం లేదు ఇవళీ స్కూల్ స్టార్ట్ అయినది పూల కూర్చోబేట్నా ఇప్పుడే
హ్మ్ హోంవర్క్స్ ఇచ్చిండ
ఏం లేదు లేవనే కూర్చుంటలేరు కూర్చోడం షాతనైతలేదు
హ్మ్ హ్మ్
అటు హోమ్ వర్క్స్ లేవు ఇటు బుక్లు తేలే కద
ఆహా ఫస్ట్ డే కద ఏమి ఇస్తరు వాళ్ళకు
ఇగ రేపటి నుంచి స్టార్ట్ జెత్త అని చెప్పిర్రట
ఉహ్మ్
రేప్ స్టార్ట్ జెత్తె రాసుడు ఉంటది
హ్మ్ ఇగ రెప అంటే ఎవరో ఓకరూ చెప్తారు రేపు
బుధువార స్టార్ట్ చేస్తరు గావచ్చు
ఆ
హ్మ్ రేపు స్టార్డ్ ఈయరూ రేప్ కూడ ఎవర్ ఎల్లర్ గద
ఆ
బుధవారం స్టార్ట్ చేస్తరు
బుధవారం అయితే అందరు కొంచెం ఎక్కువ మంది వెళ్తారు
హ్మ్ ఏమన్నారు క్లాసు లో ఎంత మంది వచ్చిలటో వీళ్ చెప్పిళ పిల్లలు
హ్మ్ ఏ మా పాప క్లాస్ల తట బార్స్
ట్వంటీ ఫైవ్ ప్రెసెంట్ థర్టీ ఆబ్సెంట్
సెంటు
థర్టీ ఆబ్సెంట్ ట్వంటి ఫైవ్ ప్రజెంట్ త అచ
హ్మ్ మొత్తం ఫిఫ్టీ ఫైవ్ అ నెంబర్స్ హ్మ్
ఫిఫ్టీ ఇగ సిక్స్టీ లోపు ఉంటరు ఒక్కొక్క క్లాస్ కు సిక్స్టీ దాకుంటరూ నాలుగు సెక్షన్లూ గద ఒక్కొక్క సెక్షన్కు అంత మంది
మ్ హ్
మ్ నే నేవ్
అయినయా పనులు మరి ఇంకా వంటల్ పెట్టలే రైస్ చేస్తే అయిపోతది.
మ్ ఏం కూరలు
చామగడ్డ.
చామగడ్డనా మీరేం కూర అండలే
అయిపోయింద పని మొత్తం.
అయిపోయింది.
వాళ్ళతోన్ టైం పాస్ చేస్తాన్నవా
ఆ
మ్ మ్ మ్ ఇంకా
చేత్తాన్లు మీరిగా
ఏం కూరండుతాన్లు మరి
ఏమో ఇంకా అవే ఓ రెండు కావచ్చు రేప్ మా మంగళవారం
హ్ మ్ సరిపోయిందా అప్పుడ్ అందర్కి మరది
అందరెవర్ తిన్నరు నా కొడుక్ అసలే అద్దన్నడు. నో నా బిడ్డకేత్తే అ ఉత్త ఒక సూప్తోనే గింతంత తిన్నది. ఇగ నాకద్దు ఆ ముక్క నాకే పెట్టింది. ఇగ వాళ్ళ అయ్యకేత్తే ఇంత ఉప్పేస్కొని ఇంత తిన్నడు.
సప్ప గుంటద్ బాగా
ఆ ఇగ నేనే తిన్నా మళ్ళీ ఉంచుకున్న నాకే అని
హ్మ్
వాళ్ళనేంద్ అడిగేదని నేనే పోయి ఆడ పెట్ మ్ ఇంకా
ఆ చేసింర ఎవరన్న ఫోన్
చేయలేద్ ఎవరు మ్ హ్ ఎవర్ చేయలె
ఏమైంది మీ ముందటోల్లది ఫంక్షన్ ఉన్నదన్నవ్ అయిపోయిందా
ఆ అయిపోయింది ఎళ్ళిపొన్రిగ అందర్ వాళ్ళు
మ్
వాళ్ళ బిడ్డలున్నరు. వాళ్ళు మానవరాళ్లందరూ ఎళ్ళిపోయిన్రు. అయినయి అన్నైపోయినయ్
సౌండ్ లేకుండా పనైపోయిందా
ఆ లేకుంటనే అయింది.
మంచిది
ఇగా అల్లుల్లుు ఉన్నారు కదా
హ్మ్
అల్లులు ఉండే లెక్కలు చేసారు అన్ని చేసారు
హ
అన్న అయిపోయినియ్ పుష్పులకి పోదామని తొందర తొందర ఎసారు
హ
అ పుస్పు టైం పద అయింది ఇగ ఏం తిన్లేదు ఏ లేదని మళ్ళా ఇగ మళ్ళ తెలంగాణ వరకు పోదామనీ దండుకని తిందాం. తెలంగాణ వరకు పోదామని మళ్ళా అందరు డిసైడ్ చేసుకున్నారు.
ఉహ
అందరు ఉన్నారు మళ్ళా ఉంటి ఏ మళ్ళ వయి మళ్ళ అవి అట్గాచ్చిరు తినేటివి, తాగెటియి అన్ని
ఉహ
అన్ని వాటిక వచ్చి తిని తాగి చేసే వరకు గదే టైం అయింది రెండు
మరి ఈమె ననే గదా ఆమె ఈమె ననే గదై ఇక్కడ ఉన్నామెనూను అజయల, ఇదిజేయల అది వెట్టలే, ఇది వెట్టలేదని
ఏమో ఇగ మరి గంతగానం బయటకైతే ఏం రాల ఇంటినే ఏసుకున్నారు ఇంకాద మరి అచు చూసుకున్నడు గురించి మరి ఏమైగా ఇగ అద్దెలవదు లెక్కలు అయితే అయిపోనగ అంతే నీ దస్కు నడురుదే
ఉంత బంగారం ఉంద లేదనే కదా మరి
హమ్ బంగారం గురించి అని కూడా అన్నారు గాని మరి బంగారం తీసుకున్నారు తీసుకున్నారు కావచ్చు.
మ్
బంగారం అనే మాట కూడా వచ్చింది. ఇంట్లోనే మాట్లాడుకున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ తెలవదు.
అదే అదే మ్
ఆహు ఈ అన్ని కదలు తీసిరి ఇక వాళ్లే అళ్ళా అల్లుళ్ళు ఏ న్నిద్ద్ర తీసుకోపోవాలిగా వీళ్ళను బిడ్డలు
హమ్
ఇ గాని ని ఒకరోజు రమ్మందాం ఎవ లోకలి ఇంటికి రమ్మని ఇగ అందరి ఐదుగురు ఈ ఐదుఊర్లు కదా అక్కడికి ఇక్కడికి ఎట్లా ఐదుూర్లోకి రావాలంటే వాళ్ళు కూడా రాలేరు గదా ఒకలి ఇంటికే రమ్మని అందరం అడిగిపోయి వాళ్ళని నిద్ర తీసుకొచ్చునట్లు నిద్ర తీసుకొచ్చి వాళ్ళని పంపద అని మాట్లాడుకున్నారు వీళ్ళఐదుగురు
నిన్న మేనమామ ఇంటికి పోదట
అదే వాళ్ళు రేపు పోతారట. రేపు నైట్ న ఏల్లుండిపోద్ద ఎళ్లాని పొద్దున అటు పోయి ఫస్ట్ అటు పోయి ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇటు పోద్
ఫస్ట్ అంటే ఊర్ల ఉన్న అతను దగ్గరకా గోదరి కాని
ఊర్లున్నాయిది కాదక్క మరింకెబులు లేదు వీళ్ళు పాల్ కావచ్చు. కాళ్ళు అచ్చి గాలు వాళ్ళ చిన్న ఆమె ఎందుకు తీస్కపోతరు వాళ్ళ చెల్ల గిట్లా తీస్కపోత్దా మరి ఈ చనిపోయినామె చెల్ల తీస్కపోతదా
ఆమె ఎందుక్ తీస్కపోతది మేనమామల్ ఇద్దర్ ఉన్నార్ కదా
మరి ఎవలకో ఫోన్ చేసిండు పొద్దునేనే ఫోన్ చేసి మరి వర్ తీస్కపోతరు అనంటే ఎప్పుడంటే గప్పుడే అని వాళ్ళన్నరు. మరేమన్నా పెట్టుడా అని అడిగిర్రు అడుగుతే ఏం లేదు మీ ఇల్లు వాటు వ తీరు పంపిచ్చేయిన్రి. కొత్త జాకెట్ ముక్క పెట్టినా చాలు చీరలే పెట్టాలని ఏం లేదు.
ఆయననే కావచ్చు చిన్న మామ.
అని అని మాట్లాడిండు. అయితే అటు పోతరట రేపు రేప్ నైట్లా అంటే ఎల్లుండు బుధవారం రోజు అడి పోయి బుధవారం నైట్లా అడుండు గురువారం పొద్దున్ ఇంటికచ్చి మళ్ళ గురువారం నైట్ల ఆ ఊరికి ఇప్పుడు వీళ్ళ పెద్ద వీడున్న చూడు ఇగ వీళ్ళే కదా పెద్దోళ్ళు
ఆ
వీళ్ళ పెద్ద బిడ్డున్న కాడిగ ఆమె కదా సంతిల్లు కట్టుకున్నది
హ్మ్
ఇంకొక పెద్దామా బిడ్డ కిరాయేనాయే ఇగ వేరేటోళ్ళు ఇగ దూరం దూరం ఊర్లు ఉన్నయి క
హ్మ్
ఇగ మరి పెద్దోళ్ళు గదా మీ కాన్నే చేద్దాం బావ అని వాళ్ళన్నరిగ మరదళ్ళు ఇగ సరే అని వీళ్ళన్నరు అందర్ రావాలె అందర్ ఇద్దరిద్దర్ రావాలె అందర్ రావాలె
హ్మ్
అందరం వచ్చి చెయ్యాలె చేసి వాళ్ళ వాళ్ళు అటు ఎళ్ళిపోతరు మనం ఇటు ఎటోలం అటు పోతే అయిపోతది.
అంతే ఉన్నా కాసేపు ఉండచ్చు.
మ్ అని అనుకున్నరిగ మాట్లాడుకున్నరు.
ఇయర్ కంప్లీట్ అయిపోతది.
ఏం లేదు మాట్లాడుకున్నరు మంచిగనే తిన్నరు మంచిగనే తాగిన్రు ఫుల్ ఫుల్లుగా
హ్మ్ మ్
పోయేటప్పుడు ఏడిచ్రు ఆటోల్ అచ్చినాక స్టార్ట్ చేసింరు. ఇ ఏడ్చిరు పోయిరు ఆ ఆమె గుడ పోయింది మరి వాళ్ళ అక్కోల్లింటి పోయినట్టు ది
ఆమె ఒకతే ఉండే ఇద్దరుండేనా వాల్
ఆ ఇద్దరున్నరుగ ఇగ వాళ్ళ అమ్మ వాళ్ళు నిన్న బస్ కెళ్లిరు రాత్రీ
ఆహా
వాళ్ల అమ్మ ఉను వాళ్ల ఆడబిడ్డ బిడ్డ కొడుకు ముగ్గురు కదా ఆళ్ళు ముగ్గురు నైట్ ఎళ్ళిపోయిరు ఇగ వీళ్ళే ఇద్దరు ఉన్నది ఈ రెండు మూడు రోజులు ఉండిపోతరు కావచ్చు మరి ఆయంత నిద్రక్ తీస్కపోయేదాక ఉండి అయిపోయినాక అయిపోయినాక వెళ్ళిపోతారు వా
మ్ ఇగ మళ్ళీ అక్కడ నుంచి వాళ్ రావాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బందే గదా
ఆ మ్ ఆ మళ్ల అక్కడ్నుంచే గ
హ్మ్
మ్
ఎంత మొత్తం మొత్తం క్లియర్ అయింది మొత్తం ఎక్కడోళ్లక్కడ క్లియర్ అయ్యా ఓ ఇంకొరెండు రోలు అయితే ముసలాయన మిగుల్తాడ
ముసలాయన ఇడనే ఉంటాడు బాబు
అప్పుడుంటదిగ ముసలాయన కు మ్
సరే మరి ఆ